హలో హాయ్ అండి
హలో
హలో
హలో
హలో హాయ్ అండి
హాయ్ండి బాగున్నారా
ఆ బాగున్నామ్ మీ బాగున్నరా ఏం చేతను తిన్నారా
ఆ తిన్నమ్మండి మీరు తిన్నారా
అ తిన్నాం ఏం తిన్నారు
మీ వాయిస్ వస్త లేదండి
ఏం తిన్నారు
మేమ అన్నం తిన్నామండి కర్రీ ఫిష్
ఏం కర్రీ
ఫిష్
అవునా ఇంక అందరూ ఇంక అందరు ఏం చేస్తతాన్రు
ఏం లేదండి సమ్మర్ కదా అందరు కూలర్ బెట్టుకొని లోపలనే ఉన్నాం బయటికి
అవునా అవునా
మీరు తిన్నారా
ఆ తిన్నా ఇంకా
హలో మీ వాయిస్ చాలా లోగా స్తుంది కొంచెం గట్టిగా మాట్లాడర
అవున
హలో
పండుగ ఎట్లా జరుపుకున్నారు
ఆ పండుగ బానే జరుపుకున్నామండి
అవునా
మీరు పండుగకి షాపింగ్ చేసేనా
ఆ చేసినాం
ఏమేమి తీసుకున్నారండి
నేను గరారా మోడల్ డ్రెస్ తీసుకున్నా మీరు
సేమ్ అండి నేను కూడా గరారా మోడల్ డ్రెస్ స సయారా సయారా డ్రెస్ కూడా తీసుకున్నానండి
అవునా చీర కొనలేద?
ఏంటండి
చీరా
హలో
చీర తీసుకోలేరా
ఆహా లేదు అండి లేదు తీసుకోలేదు
అవునా
మీరు ఏం చేశారండి మరి మీరు పండగ రోజు స్పెషల్
చికెన్ బిర్యానీ
మ్మ్
ఇంకా సేమ్యా చేసాం
మీకు వచ్చా వంట చేయడం
అచ్చు
ఏమేం ఏం చేస్తారండి మీరు
అన్నీ చేత్త
అన్నీ అంటే బిర్యానీ వండడం వచ్చా మీకు
చెప్
ప్రాసెస్ చెప్పండి
అ
అంటే ఎలా తయారు చేస్తారో చెప్పండి గదా
బ్యాంకా ఇక అది మొత్తం పెద్ద స్టోర్ ఉంటుంది బీటువ
హలో
ఆ బనట
హల్లో
హలో
మ్
ఇంకా మీరేం చేశారు పండుగల?
మేము హీరు కుర్మా చేసాం. బిర్యానీ చేసామ్. మ్ చాట్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస. లేద్ చికెన్ బిర్యానీ.
చికెనా?
మ్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసాము. అండ్ ఇట్ల రోస్ట్ లెక్క. అయ్యో చప్ మ్
ఇంకా?
ఇంకా? ఏదీ అ
ఏమైంది
హలో
ఆ హలో ఏమైంది?
మ ఏం లేదు.
అవునా!
ఏం చేశారండి మార్నింగ్ నుంచి? ఈ రోజంతా ఇవాల
మార్నింగ్ పప్పు.
ఓకె
మ్ మీరు?
నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదండి.
ఎందుకండి?
ఆ టైం లేకుండ అండి. ఇంట్లో కొంచెం పని ఉండే.
మ్
నేను ఎక్కువ శాతం మార్నింగ్ తిన అండి. డైరెక్ట్ లంచ్ మధ్యాహ్నమే. అ ప పన
అవునా
మీకు పల్లెటూరు అంటే ఇష్టమా? సిటీ అంటే ఇష్టమా? అదే
నాకు అన్నీ ఇష్టమె ఇగ
రెండూ ఇష్టమే. ఆ అ
సిటీ బాగ ఇష్టం.
ఎందుకండి, సిటీలో అంతా ఎక్
ఊన్ సిటీలోనే ఉంటా కద అందుకోసం. మీకు?
అవునా మీకు బైటు
హలో
హలో
మీకేమిష్టం సిట్
ఆ
మీకేమ్ ఇష్టం?
నాకు, నాకు పల్లెటూరు అంటేనే ఇష్టమండి.
ఎందుకు మీరక్కడనే ఉంటారా?
అట్లా అనే ఏం లేదు కానీ బాగుంటారు ఇవిదచ్చ వాతావరణం అనుకూలంగా ఉంటాయి పచ్చని చెట్లు ఉంటాయి పంటలు పలాలు గాలి మనుషుల లాభ్యత ఎక్కువ ఉంటుంది ఆ సిటీలలా అందా ఇప్పుడు ఎవరికైనా ఏది అయినా పడిపోతే కూడా పక్క నుంచి నడుచుకుంటూ పోతారు గానీ మంచిషని లే టారు అది పల్లెటూలో అయితే అభ్యథ తె
ఇంకా హలో హలో హలో హలో